హాయండి నమస్కారం
నమస్కారాలండి మీకు కూడాూ
ఎంచేస్తున్నారాండి
అదండి ఇంత ముందే అన్నం తిని కాసేపు ఇట్ల
అ అచ్చారా అబ్బాయిలు
రాలేదండి
రాలేదా
తర్టీకి చుట్టి
ఏన్ని ఎన్ ఎన్ ఎన్ని గంట్లక్ కాండి
నాలుగంట్ల ముప్పై నిమిషాలకు
నాలుగంట్ల ముప్పై నిమిషాల కా ఇ ఇప్పుడు మన ఇప్పుడు మన యుద్ధం జరుగుతుంది కదండి
అవునండి జరుగుతుంది
ఆ యుద్ధం ఇప్పుడు మాకు మీకేమన్నా దాని ఇప్పుడు దాని ప్రభావం మరి ఇండియా పైన ఉన్నదంటారా అండి ఏమన్నా ఎలా అండి
ఎలా అంటే ఇప్పుడు వంటలకు ఇబ్బంది అయితంది కదండి వంట ఏదన్నా స్పెషల్ చేసుకోవాలంటే బాగా టెన్షన్ అయితంది ఎందుకంటే గ్యాసులు రేట్లు బాగా పెరిగిపోయి నాయి దొరుకుతలేవు
అహా
అల
గ్యాస్ దోరుకతలేదండి
గ్యాస్లు రేట్లు కూడా బాగా పెరగినయి ముందు ముందు కూడా దొరికేటట్టు అవకాశాలు ఇప్పటిక రెండు వందలు పెరిగినాయి మామూలుగా ఉండే రేట్ల కన్నా
ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు గ్యాస్ ఎప్పుడు ఆ ల్రెడి రెండువందల రూపాయలు పెరిగిందాండి ఇప్పుడు
పెరిగిందండి, నిన్ననే తీసుకున్నాను పెరినా రేటు ఎంబడి
ఎ ఎంత అయిందండి ఇప్పుడు పన్నెండు వందల అయినదా అండి
ఆ అయిందండి ఉన్ ఇంకో వారం రోజులు పోతే పదిహేను వందలు గూడా అయి
ఇంకో వారం రోజులు పోతే పదిహేను వందలయి
అటు నుండి పక్క దేశాల నుండి గ గ్యాస్ అప్లై చేసేది ఉంటుంది కదా ఇండియాకు అక్కడ ఇరాన్ వాళ్ళు బాంబులేసిండ్రంట అందుకు కని సర్వీసు ఎప్పట్లెక్క నడుస్తలేధట అందు గురించే గ్యాసుల్ పెరిగినయ్ రేట్లు వివిధ రక వలా చేసుకునే వాళ్ళం కదా,
ఇప్పుడు గ్యాస్ లేనిది ఇప్పుడు చూడండి మనకు ఎంత ఇబ్బంది అవుతున్నదో ఆ రుచికరమైన వంటలు చేసుకోలేకపోతున్నాం రుచికరమైన తిండి తినలేకపోతున్నాం మనము ఆ, చూడండి కానీ ఒక్కకానీ ఒక్క అన్ని అన్ని మూడి సరుకులు మన దగ్గర ఉంచుకొని కూడా ఇప్పుడు మన దగ్గర వెలుగు అంటే గ్యాస్ లేనప్పుడు మనం ఏం చేయ్యగలుగుతామండి చెప్పండి,
ప్రతి దానికి ఇబ్బంది ఏదైనా గ్యాస్ తోటే ముడిపడి ఉన్నది
ఏదైనా ఏదైనా కూడా మనకు గ్యాస్ తోనే ముడిపడి ఉన్నదండి గ్యాస్ అసలు గ్యాస్ లేని మనము ఏది కూడా వచ్చే ఇప్పుడు అది లేదు సమాజంలో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము ఏ టిఫిన్ చేసుకోవాలన్నా, ఏ వంట చేసుకోవాలన్నా ప్రతి ఒక్కదానికి గ్యాస్ అనేది కంపల్సరీ గ్యాస్ లేనిది మనిషి జీవనం లేదండి ఇప్పుడు
అవునండి పాతకాలంలోనయితే కాటే కట్టల మీద అలవాటు చేసుకున్నాం గానీ అది మర్చిపోయినట్టు అయింది,
ఇప్పుడు ఇప్పుడు కట్టెలు ఎక్కడ దొరుకుతున్నాయా అండి ఇప్పుడు ఒక క ఒక కట్టలు మీరు కొనాలన్నా ఇప్పుడు గ్యాస్ ఒకవేళ గ్యాస్ రేట్లు గనక ఆకాశాన్ని అండుతే నెక్స్ట్ తాకేది అది కట్టలకి కదండి
అవునండి
ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు గ్యాస్ పన్నెండు వందల రూపాయల అయినది ఇప్పుడు కట్టలు సాధారణంగా ఇరవై రూపాయలుగా ఐదు కట్టలే ఏమో వస్తున్నాయంండి ఇప్పుడు ఒకవేళ అలానే సాగితే. ఇ అది ఇరవై రూపాయల కాస్త ముప్పై రూపాయలు అయితాది అవునా కాదండి,
అయి అయితా దండి మీరు చెప్పినట్టే
అయితది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవుతుది అది ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు గ్యాస్ అంటే మనం సులభమైన పద్ధతి అండి ఇప్పుడు ఎవరండి ఆ పొగ ముందటుండి చేసేది పెళ్లిళ్ళు ల్లుఫంక్షన్లు అప్పుడు తప్పించి ఎవరన్న చేస్తున్నారా అండి ఇంట్లో కట్టల పోయీ మీద,
కాదండి వీళ్ళకే కాకుండా గ్యాస్ల మీద పెళ్ళిలోకి కట్టెల పోయే కాకుండా గ్యాస్ లు కూడా పెడతాండ్రండి గ్యాస్ల మీద కూడా పెళ్ళిళ్లు ఫంక్షన్లు అన్ని జరుగుతాయి
చూడండి మరి మీరు అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు పెళ్ళళ్లు ఫస్ట్ కట్టల పమే వండుతుండే ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు గ్యాసే వాడుతున్నారు
అన్నీటికి గ్యాసే అయిపో పెయింది
శుభమైన పద్ధతి చేయడం ద్వారా ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బందులు వచ్చి పడు
బాగా గ్యాస్ కు అలవాటు పడ్డాం కాబట్టి అది లేకుంటే ఇబ్బంది ఇది బాగా ఇబ్బంది అయితంది మహిళలకు
ఉం చానా ఇబ్బంది ఎప్పుడు చూ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉదయం ఉదయ ఉదయము బాబుకు టిఫిన్ పెట్టాలా అంటే ఆ ఉదయం బాబుకు టిఫిన్ పెట్టాలి అంటే తొందరగా అయ్యే సులభంగా పద్దతి ఏంటి అంటే గ్యాస్ పైన వంట వంటచేసి పెడుతుండే ఇప్పుడు గ్యాస్ లేని పక్షంలో ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో పొయ్యి కట్టెల పొయ్యి మీద చేసి పెట్టాలి అంటే ఎంత సమయం పడుతదండి
గంట పడతదండి ఒక ఛాయకి అన్నానికి
ఛాయకి ఓ కనన్ను నికి ఈ మరి పూర చూడండి చాయ్కి అన్నానికి మాత్రమే ఒక గంట పడుతుందంటే ఫస్ట్ గ్యాసు అవి కాలడము చెయడము ఆ పొగా అది ఎంత ఇబ్బంది అండి
కట్టెలు కూడా దొరకడం లేదండి మనం మనకు ఇక్కడ
ఇప్పుడు మనం య ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే కొనే మనము వెళ్ళాలి పోదామంటే కట్టలు లేవు కొందామంటే గ్యాస్ రేట్ పెరిగినది అవునా కదండి గ్యాస్ ఎప్పుడు ఎప్పుడుచేప్పు ఇప్పుడు చూడండి కొందరు మీకు తెలుసు సా అండి కొందరు ఆల్రెడీ హోటల్స్ కూడా ఇప్పుడు మూసేసారు తెలుసా చాలా వరకు రెస్టారెంట్లు గ్యాస్ లేక
అవునా అండి
చానా మనకి ఇప్పుడు గ్యాస్ లేదు కదండి గ్యాస్ లేక చానా రెస్టారెంట్ ఆల్రెడీ ఇప్పుడు మూత పడ్డాయండి అంటే గ్యాస్ లేక కొన్ని కొన్ని రెస్టారెంట్ వాళ్ళైతే సీద బోర్డు పెట్టేశారు ఏమనంటే మా దగ్గర కేవలం టీ మాత్రమే దొరుకుతుంది
దొరకనప్పుడు ఏం చేస్తారండి మళ్ళీ గ్యాస్లు దొరకనప్పుడు ఇబ్బ మళ్ళీ పెట్రోల్ కూడా పెరుగుతుందండి పెరిగిందట బైక్ ల కు కూటీలలా పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతానయని అంటున్నరండి పబ్లిక్
అదే అండి పెట్రోల్ రేట్లు కూడా ఇప్పుడు చాలా మటుకు ఆల్రెడీ ఇప్పుడు అన్ని ముడి సరుకులు ఇప్పుడు చూడండి మన ఇక్కడికి నుంచెళ్ళి విదేశాలకు ఎన్నో రకాల కూరగాయలు ఎన్నో రకాల ముడి సరుకులు ఎన్నో రకాల కొడిగుడ్లు వెళ్తుండే ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు ఏం వెళ్లని పరిస్థితి ఉన్నాయి ఎందుకంటే ఏ బాంబు ఎప్పుడు పడుత తెలువది ఏని పైన పడి ఏ సామాగ్రి వేస్ట్ అయి తెలువది
మెయిన్ మెయిన్ వాటి మీద స్తాలండి
ఆ
మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ వాటి మీద బాంబులు వేసేసరికి అన్ని రేట్లు పెరిపోతానెయ్
ఇప్పుడు ఇప్పు ఇప్పుడు ఒక సరుకు ఇప్పుడు ఇండియా కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు మన మన దగ్గర నుంచెల్లె కదండి విదేశాలకు మన అదిఆ ఆవెల్లెడిది సరుకులు ఇప్పుడు అలాంటప్పుడు మన సరుకు కులు మన దగ్గర ఉంటే మనకే కదా అంది ఇబ్బంది ఆ మన దుబాయ్కి వెళ్తుండే గల్ఫ్ కంట్రీలకు మన మన ముడి సరుకులు అక్కడికి వెళ్తుండే ఆ ఇప్పుడు మడి సరుకులు అన్ని ఇక్కడనే ఉండే వరకు మనకు ఎలా అండి ఎలా జరుగుతదండి అది సాధ్యమా అండి అసలు ఆ విషయము కాదు కదండి. అందుకే యుద్ధం అనేది కొనసాగదు. అసలు ఎందుకంటే రాను రాను రోజుల్లో మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. అండి మనకే
ప్రపంచ దేశాలలో అన్ని దేశాలు ఎగుమతి దిగుమతులు ఉంటేనే
ఆ ఎగు ఎ గు ఎగుమతి ఎగుమతి దిగు ఉంటాయి దిగుమతులు ఉంటేనే ప్రపంచం ఏమన్నా సాగుతదండి. ఇప్పుడు మన మ ఇప్పుడు అక్కడ డబ్బులు కూడా మనకు వస్తాయి కదండి. ఇప్పుడు మన సామాగ్రి పంపిస్తేనే కదాండి వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేడి ది. దానితోనే కా మనది జీవనము రోజుకు కోటి పైచులకు కోడిగుడ్లు వెళ్తుండేనట అండి
అవునవును
ఆ రోజుకు కోటి ఒక కోటి పైచీలకు కోడిగుడ్లు వెళ్తుండే, ఇప్పుడు కోడిగుడ్లు రేట్లు ఇప్పుడు దిగుతాయి చూడండి. ఇప్పుడు కొన్ని రోజులు
దిగుతాయండి ఐదు రూపాయలు అంటాలి కదాండి కోడుగుడ్డు
ఇప్పుడు మనం వెళ్ళని పక్షంలో లుంచుకుంటేవి ఖరాబ్ కావా అండి
ఖరాబైతాయి మరి పోయి పోయి మళ్ళ
ఎండ కలంబరం కోడిగుడ్లు తింటారండి. ఎండాకాలంలో ఎంత వేడి అండి కోడిగుడ్లు. అవునా కాదా అండి అట్టప్పుడు తినలేకపోతు మొత్తం ఎండకా ఎండాకాలంలో కొడుగులని చానా అదండి. చానా ఇబ్బందికరం ఏమైనా అది ఎండాకాలంలో కోడిగుడ్లు అంటే బాగా డేంజరు. బాగా తక్కువ తక్కువ శాతం మంది తింటారండి.
ఎక్కువ తినరండి. ఇష్టపడరు ఎండాకాలం వేడి చేస్తుంది బాడికి.
బాడీకి బాగా వేడి వేడి చేస్తదండి. చనా వేడి చేస్తుంది. బాడీకి అందుకని చాలా మంది తినరండి. కానీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు చికెన్ రేట్లు కూడా కొండతున్నాండి. చికెన్ రేట్లు మటన్ రేట్లు
పెరిగినయ
ఆ పెరిగినయి చికెన్ రేట్లు పెరిగినాయి. కోడి రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఆ మన లైవ్ కోడి రేట్లు పెరిగినాయి. మటన్ రేట్ ఎనిమిది వందలు ఉన్నది. ఆ ఏం తిన్ ము ఇంత కనం రేట్లు పెరిగినా ఏంటిది కాదుకో కొత్తిమీరు కొత్తిమీర ఇవన్నీ కూరగాయలు కూడా ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి గానీ, అవి ఇవన్నీ ఈ పరిస్థితులు అన్ని ఇట్లా ఉంటే ఇప్పుడు పెరుగుతాయి. కాదండి ఇప్పుడు ఆ కరోనల్లో ఆ క కరోనా బయటపడ్డం కానీ ఇప్పుడు ముడి చ రుకులు లేదు ఇప్పుడు ఎట్లా అండి జీవనము.
కరోనా కంటే ఎక్కువ ఇబ్బంది అయింది
ఏ ఇబ్బంది పబ్లిక్ ఇప్పుడు కొన్ని కొన్ని వాళ్ళు వ్యాపార సంస్థలు బంద్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర జీవనాధారం లేదు ఇప్పుడు.
లేదు
జీవనాధారం లేదు కదా అండి వాళ్ళ దగ్గర జీవనాధారం ఎక్కడన్నా చెప్పండి ఒక గ్యాస్ కావాలా గ్యాస్ లేదు కట్టల పొయ్యి మీద వండుతరా అండరాదు
కట్టెలు ఎక్కడ దొరుకుతాయండి సిటిలలో సటీల ఇళ్లల్లా కట్టలే.
సిటీల కట్టలేెక్కడ దొరుకుతున్నాయి మీరే చెప్పండి. ఉంటాయి మరి సిటీలల్ల కట్ట లెక్కడ దొకుతాయి. చె
అనసూయపోతే పస్తులుండడమే తప్ప ఏం లేదు చేసేది. బయట కొనుకొ మన్న బయట హోటల్లు బంద్ ఉంటున్నాయ్
మరి బయట హోటలు బంద్ ఉంటయి. ఈగ ఎట్లా ఈగ ఇక తినేది ఎలా జీవనం ఎట్లా, జీవించడం ఎట్లా సమస్యలు ఎట్లా.
అందుకనే దేశాలు కొట్టుకు కోకుండా ఉండాలి. ఐక్యమత్యంగా ఉంటేనే.
ఖ్యంగా ఉంటేనే ప్రజలు బాగుంటరు దేశాలు బాగుంటయి రాజ్యాలు బాగుంటయి అందరు కూడా బాగుంటరు ఇది కొనసాగద్దండి ఇది కొనసాగితే చాలా ఆర్థిక ఇబ్బంది బాగా అయితది.
అది ఇబ్బంద ఇబ్బంద స
ఇబ్బంది అయితదా అండి మీరు మీరు మీ మీరు మీ మీ మీతో మాట్లాడి నేను చానా సమాచారం తెలుసుకున్నానండి ధన్యవాదాలు మీతో మాట్లాడి నాకు చనా మంచిది అనిపించినది ధన్యవాదాలండి
సరే మీకు కూడా అండి ధన్యవాదములు